హలో ఇంకా ఏం చేస్తున్నా ఏం సాదిరిన ఈరోజు మంగళవారం సాదురుతారా ఎవరన్నా
ఏ మంగళవారం బుదారంమని అదే ఇంకా పొద్దుగాల తిన్నా ఇల్లు మొత్తం మొత్తం చెత్త చెత్త ఉంది అన్ని సర్దునా అవసరం లేనివన్నీ ఒక బ్యాగ్ లాకేసి ఆ దుమ్ము దుమ్ముంతా దులిసి అ చేసినా మన్నరేమ కిచెన్ జాత్రరునా
ఉ మొత్తం ప్రిపేర్ అవుతున్నావ్ కదా హౌసెవైఫ్ టీటీ అండి
దేనికే
పెళ్ళికే
ఎవరి ఫలికి
ఎవరిపాల్లికినేపల్లెకే
నాక ఎందుకు
చేసు
చేసుకోను
సంసయం తీసుకుటా
అ
అయినా ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని ఎట్లా పెళ్లి చేసుకుంటారు
ఓకే
ఆ మళ్ళీ ఎప్పుడు కలుస్తాముని ఎ మనం గలిచేస్తాము
ఆ ఆ రోజు ఆ రోజు ఏ రోజు ఎగ్జామ్ నెంబర్ ట్వంటీ లాస్ట్ మంత్స్ ట్వీంటే
లాస్ట్ మంత్ ఇంటికి పోయినమా పోవచ్చు హు
ఆ రోజు ఈ రోజు టెన్ ఇంటికి అయ్యండగా
అవునా ఎందుకు
ఏమోవాలిద ఏదో పండుగందంట
అవునా
ఇ
వాళ్ళు ఏమోడు పెరువుతున్నా అంట నాని నిజంని చెప్పి నీకు తెలుస్తు
ఏ నిజం ఏం లేదు ఏం లేదు
అసలు ఎంత ఎంత క తలు పడ్డరు అంటే మొన్న టీ టైం పోయినప్పుడు
ఎప్పుడు?
మొన్న నేను వచ్చిన రోజు. నాకు ఇంటర్వ్యూ ముందు రోజు.
ఆ
ఈ టైం పోతే ఫిప్టీ వన్ ఉండి అసలు ఏం చదవట్లేదు ఏం చేయట్లేదు పొద్దున్నే లేశే వరకే రాత్రి అయితుంది అని బిల్డప్ ఇచ్చిండు.
ఆహా
ఎంతంటా ఫిఫ్టీ వన్ కి
ఎయిట్ ఎయిట్ అనుకుంటా నాకు కూడ తెల్వది. హ్
సరే నేను గిట్ట హాస్టల్లా సదువుతలేను ఇంటికి వచ్చినప్పుడు ఇప్పటి వరకు మొన్న ఎగ్జామ్ అప్పుడు తప్పా వాడు మళ్ళ ల్యాప్టాప్ ముట్టలేదు. నాకుచావే. నాకు సావే ఇగ మంచిగా రాకపోతే ఇగ భయం అయితుంది ఉకే భయం తప్పా ఏం చేస్తలేం.
అ
ఇంటికి పోవాలనే ఉండే పోతా ఈ రోజు అన్నా రేపన్నా. ఎమో ఇగా మా తాతమ్మ ఉంది కదా తాత ముండి రేపొద్దున ఇద్దరం పోదాము అని అంటుంది.
హుహ్
సూస్తా
హ్
మేం చదువుదాం అంటే ఇంట్రెస్ట్ వస్తలేదు లేశే వరకే మధ్యాహ్నం అయితుంది.
నాకు కూడ అంతే నాకు పొద్దున్నే లేస్తున్నా కాని ఏం సదువుతలేను ఏ పాప తోటే సరి
న ఇ
పాపతోటి పాప తోటి ఆడుకోబుద్ది అయితుంది ఏడ చదవబు
ఉ
ఇంటికి పోతే గదె పని ఇంటికి పోతానేమో ఫోన్, ఇడ ఉంటనేమో పాప ఏడ ఉన్న చదువుడు ఐతే లేదు.
అ ఫోన్ పలగొట్టు అయితే,
ఏ ఇగ మా మమ్మీ కి కోపం వస్తే ఇంకొక రోజు అదే చేస్తది.
ఆ
ఇంక ఇంకో రెండు రోజులుచూసి మా మమ్మీ కోపం వస్ స్తే అదే చేస్తది. ఊకే ఫోన్లనే ఉంటున్నా అని. కానీ మళ్ల ఇంకో ఫోన్ కొనే అంతా ఓపిక లేదు, పైసలు లేవు కాబట్టి సప్పుడేక ఊకు కుంటరుఅందరు లేకపోతే ఇప్పటికి పగిలేది నాఫోన్.
పోతది.
దాశిపెడితే
అవే ఆ రోజు ఆ రోజు మొత్తం వెతుక్కోవడమే అయతది ఇగ నీకు. చదవడం తప్పా.
ఆ
ఉమ్. నైట్ టైమ్ పాస్ అయితలేదని గేమ్ ఆడినాం మేము.
ఎవరు?
ఆ ట్వంటీ వన్, ఫోర్టీన్, నేను.
ఏం గేమే లుడోనా.
కాదు ఏదో గేమ్ అది ఒక వైడి ఇస్తారు. అ వైడ్ డ్రా చేయాలి మిగతా వాళ్ళు గెస్ చేయాలన్నమాట
ఇట్లా ఆ పోటీకి చికెన్ అచ్చింది
ఆ
చికెన్ వస్తే ఎట్లా డ్రా చేసిందంటే ఘోరం చేసింది అస్సలు ఫుల్ నవ్వు వచ్చింది, ఉ
నిన్న నిన్న మాట్లాడుకున్నాం నాలుగురం వీడియో కాలు
ఉహు ఏమన్నారు
ఏమన్లే రిజల్ట్ గురించే
ఉ
ఎవరికి ఎంత వచ్చినాయి, ఎవరికి ఎంత వచ్చినాయి,
ఉ
అదే మాట్లాడుకున్నాం కొన్సేపు పాపతో మాట్లాడిర్రు.
ఉమ్ పాప మాట్లాడింద అల్లతోటి
రండి వాళ్ళు అన్నారు, పాపతో నేను పాప ఇప్పుడు వాకింగ్ ఉంటారు. కరెంట్ లేక కుండెనే వాల్ ఫోన్ చేసినప్పుడు పాపాకి ఉడుకపోత్ అస్సలు నిద్ ఏమంటారు చిరాక్ అనిపిస్తాది కదా అప్పుడే పాప బయట గాలికి దిప్పుతుంటా నే బయ గడ కూసున్నయి పాపని చూపించిన
వాళ్ళది నిన్న అయిపోయింది ఇంటెన్షిప్
అయిపోయింద
ఉ వచ్చింది ఉ ఒకటి కంప్లీట్ జేషిర్రు వాళ్ళోకటి కంప్లీట్ జేసిరు మనం ఏం జేయలే.
వాల్ సర్టిఫికెట్లు ఇచ్చిరంట ఆయనకి నిన్నా అడిగి నిన్న టెన్ కి చెప్పినా ఏమైంది మన ఇంటర్న్షిప్స్ అడుగంటే సరే ఆగు ఫోన్ చేస్తా అని చేసిండంట
ఆ.
చూస్తే సర్టిఫికెట్స్ ఇచ్చారు నా దగ్గరనే ఉన్నాయి. మీకు ఫోటో గినా కావాలంటే మన ల్యాబ్ వా ల్యాబ్ దగ్గర మేడం వాళ్ళు ఎవరన్నా సార్ వాళ్ళు ఎవరయినా ఉంటారు కదా వల్ల దగ్గర దింపించుకుందాము, జియో ట్యాగ్ ఉంది, కదా అన్నారు,
ఉహూ
ఉ
ఇంకేంది సర్టిఫికేట్ మీది గూడా వచ్చింది మాదేప్పుడోస్తదో ఏమో.
ఉ అది ట్వంటీ ఫోర్ వాళ్ళ డాడీ గవర్నమెంట్ జాబా
వా
ఉహూ బీబీ అంతాయింది డి ఆర్ బి లో ఏంచేస్తాం
ఏం చేశా అంటే డిఫెన్స్ లో వాళ్ళ డాడీ మెకానికల్ డిఆర్డిఓ అంటే చిన్న కంపినీ అనే
పెద్దదే
సెంట్రల్ మల్లా మంచి వస్తాయి
అప్పుడు సెంట్రల్ అంటే ట్రాన్స్ఫర్ అయి ఉంటారు కదా, పనీనే మొత్తం ఇప్పుడు ట్వంటీ వన్ లాగా
అ ఇవి ఎందుకు ఇప్పుడు
హలో
హలో ఏం వండి పెట్టాలె, అన్నం కర్రీ హలో ఇంకా మంచిగానే వస్తది ఇన్కమ్ త్రీ లాక్స్ వస్తది కావచ్చు మంత్లీ నాకు తెలిసి
మంత్లీ త్రీ లాక్స్ ఆ
ఉమ్ మరి డాడీ ఇప్పట్ నుంచ
వామ్మో
టెన్ ఇయర్స్ లో రికార్డ్ సూపర్
కొత్ వాళ్ళదేనా రెంటా అది, ఆ బాగుంది కదా స్నాపులు పెడితే చూస్త సరేన
ఎంతా గ్రౌండ్ ఆ చెప్తున్నా గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోరు ఉమ్ ఇంకా పైన రెంటికీ కిందా వాళ్ళ ఫ్లోర్లా
అంటే బిల్డింగ్ మోత్
మో సొంత ఇల్ సొంత ఇల్లు అంట మొత్తం పెద్దది,
ఎన్ని ఫ్లోర్స్ ఉన్నయి
వన్ వన్ ఫ్లోర్ పైన పెంట్ హౌస్ గ్రౌండ్ లో రెంట్ కి ఇస్తారు ఫస్ట్ ఫ్లోర్ లా వాళ్ళు ఇంకా ఎవరికో రెంట్ కి ఇచ్చిరు, పైన వాళ్ళు రెంట్ కే మళ్ళ వాళ్లు,
ఆహా
ఈ ఇంటి పైనే వాళ్లకి ఈజీగా నెలకి యాభై వేలు వస్తాయి,
ఆ అవునే ఈ జాబ్ పోయినా కూడా ఇ రె రెంట్ తోటి బతుక్
మల్ల మల్ల డాడీ జాబే మళ్ళ మమ్మీ జాబే
ఇద్దరు గవర్నమెంట్ ఏనా
వాళ్ళ మమ్మీ ప్రైవేట్ టీచర్
ఉమ్ ఒక్కతే అది
చప్
వాళ్ళ ఫిఫ్టీ సెవెన్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఏనా వాళ్ళ పేరెంట్స్ కూడా
వాళ్ళ డాడీ ప్రైవేట్ ఏ కాని వాళ్ళ కొటి ఫుల్ల్లో ల్యాండ్ ఉందంట ఏపీలా
అఓహో ఉం
మొన్న అన్నది
అ ఏడున్నావు సౌండ్ వస్తుంది
ఇంట్ల ఫ్యాన్ దగ్గర
ఆహా
అప్పలు తినుకుంటా కుర్చున్నా
ఉమ్ ఏం లేదు అందుకే వాళ్ళ ట్రిప్స్ కొంచెం ఎక్కువ హై బడ్జెట్ ఉంటే
ఆ ఏమైంది ఆ అన్నాం లేదా ఏమన్నవే?
ఏం లేదే
అసలు నువ్వు ఎప్పుడుచ్చి ఛీ ఎప్పుడు చెప్ పోతారే మీరు
ఏం ట్రిప్ ఎవ్వర ఒక ఒప్పుకుంటరు, ఒప్పుకోరు, ఒప్పుకోరే
నువ్వు ఉన్నావ్ గా అందర్ను
నన్ నన్నే వంపీయర్ ఫస్ట్ ఉమ్
బో బీటెక్ పూర్తి, అయిపోయేలోపు ట్రిప్కొ పోతాము
ఆ ఏందే
బీటెక్ ఫోర్త్ ఇయరన్నా ఒక పోతామో పోమో మనము అంటున్న
తమే
ఉమ్
ఉమ్ ఏం జేస్నావ్ ఇంకా
ఏం లేదు
తమ్ముడే ఏ కాలేజ్
హైదరాబాద్ లోనే డిగ్రీ
ఫస్ట్ సెకండ్ ఇయరా
సెకండ్ సెమ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్
ఓ హాలిడేస్ ఇయ్యాలెవా లైక్ సమ్మర్ హాలిడేస్
చాయ్ పోయాల్నా, ఉమ్ అయిపోనాయ్ హాలిడేస్ మొన్ననే ఏంటి మొన్ననే పొయిండు
ఓహో
ఉమ్
ఉ సరే మరి. హలో హలో
హలో హలో సరేనే.